ఓ హలో హలో హలో నమస్కారమండి హలో
నమస్కారం అండి నామాయి
అ ఆ వినిపిస్తుందిండి నా మాటలు వినిపిస్తున్నా అండి హలో
అది
ఆ మేము బావున్నామండి. మీరు బావున్నారా అండి? ఆ బాగున్నానండి, మీరు బాగున్నారా? మీరు రీసెంట్గా ఎక్కడికైనా ఫ్యామి పిలచుకుని వెళ్తారా అండి? హ
పార్కుకా అండి
అలాగంటే పార్కు కానీ ఎక్కడైనా దేవాలయాలకు అలా వెళ్ళారాండి ఎప్పుడైనా
ఆ వెళ్ళామండి మేము ఈ మధ్యలో పిల్లల్ని తీస్ కొని ఇక్కడ చిల్డ్రన్ పార్క్ అని ఉంటదండి అక్కడి వెళ్ళాము అక్కడ మంచిగ స్కిప్పింగ్ ఉంటంది జంపింగ్ ఉంటది ఎక్ససైజెస్ ఉంటాయి మళ్ళ దాని తర్వాత వాటర్ ఫాల్స్ది కూడా వెళ్ళా మండి అక్కడ వాజేడి దగ్గర ఉంటది వాటర్ ఫ్లా ఫాల్స్ బాగుంటదండి అక్కడ అయితే మేము వెళ్ళినప్పుడు అక్కడ ఏందంటే పైన అసలు వా వాటర్ ఉండవు కానీ అక్కడ నుంచి ఎప్పటికి వాటర్ పోస్తనే ఉంటాయి చాలా మంచి ఉంటది ఆ చుట్టూ అక్కడ స్నానాలు చేసుకోవచ్చు వంటలు వండుకొని ఫుడ్ తినొచ్చు తర్వాత అక్కడ స్నాక్స్ అన్ని ప్రతి ఒక్కటి దొరుకుతుంది అక్కడ వాటర్ వాల్ చుట్టూ వాతావరణం చాలా బాగుంటుంది మేము అక్కడ వెళ్ళేస్ మార్నింగ్ వెళ్లేేసి ఈవినింగ్ వరకు ఈవినింగ్ సాయంత్రం వరకు ఉండే వచ్చామండి
ఒకే అండి
వాటర్ ఫాల్స్ అనేది ఇట్లా ఫ్లో లాగా మస్త్ కనిపిస్తాంటే పోస్తూ ఉంటుంటవి మళ్ళీ దాని తర్వాత ఇంకో వ అది లక్నో వరంని లక్నో వరంన్ లక్నో దగ్గర వా వంతెన టైప్ ఉంటదండి అదైక్కము వంతెనా అంతె ఇ ఇట్ల ఊయ్యాల ఊగినట్టు అనిపిస్తుంది అది కూడా చాలా బాగుంటుంది అది ములుగు దగ్గర ఉంటదండి అది
అ ఆ
ఊ మెరెట్టల్ల మీరు ఈ సమ్మరు సెలవులలో ఎప్పుడైనా ఎట్టైనా వెళ్ళారండి
సమ్మర్ లోే ఫ్రెండ్స్ తో రీసెంట్ గా బీచ్ కు వెళ్ళామండి
ఎక్కడండి మీకు బీచ్ దగ్గరలోనే ఉంటదండి
ఆ మాకు అంటే కొంచెం లాంగ్ అండి మేము ట్రైన్ లో జర్నీ చేసాము
ఉ
అండ్ అంటె ఫ్రెండ్స్ తో అలా జర్నీ చేస్తున్నప్పుడు అంటే టైం కి ఫుడ్ ఉన్నా లేకపోయినా మనకు ఉండడానికి కంఫర్ట్ ఉన్నా లేకపోయినా కూడా అంత ఏం అనిపిదండి అలా ఫ్రెండ్స్ తో పాటు జాలీగా వెళ్ళిపోతుంటాం సిచ్యువేషన్ ఎలాగున్నా కూడా
ఆ ఫ్రెండ్స్ తోనుంటె మనకి ఆకలి అనేది ఉండదు ఆ అసలు టైం అనేది కూడా తెలియదు
అంటే సమయం అనేది తెలియకుండా చాలా బాగా ఎంజాయ్ చేసామండి
ఆ
బీచ్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేశామండి
ఇ ఆ ఇంకా ఇంకేం చేశారండి
ఇంకా అక్కడ ఫిష్ అంటే కొన్ని నాన్ వెజ్ ఐటమ్స్ కొన్ని బాగా అంటే సీ ఫుడ్ ఉంటాయి కదాండి క్రాబ్స్ గానీ ఫిష్ అది బా ఫేమస్ అండి అక్కడ టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయ్
లేరన్
అక్కడ మేము మా ఫ్రెండ్స్ లో మేము ఒకరు ఒక రకమైన సీ ఫుడ్ తిన్నాము
హుమ్
బీచ్ లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాం అండి
బీచ్ లో వెళ్ళినప్పుడు ఆ చుట్టూ వాతావరణం చెట్లు చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అక్కడ ఉండే వాతావరణం చూస్ మైండ్ అనేది చాలా రిలాక్సేషన్ లోకి వెళ్ళిపోతుంది ఆ మన మనలో ఉన్ టెన్షన్స్ అన్ని పోతాయి మనలో ఉన్న బాధలనీ కొద్దిసేపు మనం మర్చిపోయేలాగా అనిపిస్తుంది అక్కడ ఆ వాతావరణంను చూస్తుంటే
అవునండి మేము వెలే ఇట్లాం ఆఫ్టర్నూన్ త్రీ కళ వెళ్ళామండి
ఉమ్
ఒక సెవెన్ దాకా అలా ఉన్నాము
ఉమ్
అసాలకి ఎంత తొందరగా అయిపోయిందంటే ఏదో జస్ట్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా గడిచిపోయిందండి సమయం అంతా
అవునాండి అంటే ఎక్కువసేపు ఉండలేదేమో
అంటే ఎక్కువసేపు ఉన్నామండి కానీ టైం త్వరగా అయిపోయిందండి అంటే ఫ్రెండ్స్ తో అలా ఎంజాయ్ చేస్తుంటా టైమ్ అనేది తెలియాలేదండి అక్కడ
అవునండి ఇంకా ఇంకా మా దగ్గర కూడా మేము ఈ సమ్మర్ సెలవులో ఇక్కడ దాన్ని ఏమంటారు ఒక ఈ బట్టల షాప్ న్స్ ఉంటాయి కదండీ అట్లా మామూలుగా మార్నింగ్ ఈవినింగ్ టైంలో జాలీ టైం జాలీ లాగా మా చుట్టూ మా ఉండే మా ఇంటి పక్కన ఉండే వాళ్ళు మేము కలిసి వెళ్ళాము ఎలా ఉంటది షాపింగ్ అని చూడడానికి అట్లా వెళ్లేేసి
అంటే అక్కడ వాతావరణం కానీ అక్కడ ఏమన్నా ఎలా ఉండేదండి మీకు
అంటే అక్కడ త్రీ ఫ్లోర్స్ ఫోర్ ఫ్లోర్స్ ఉంటాయి కదండీ ఫస్ట్ ఫ్లోర్ లో కొన్ని ఐటమ్స్ కొన్ని అంటే శారీస్ అలాంటి ఫస్ట్ ఫ్లోర్లో ఫ్రాక్స్ చిన్న పిల్లలకు సంబంధించినాయి డై మగవాళ్ళకి సంబంధించిన బట్టలు అట్లా అవన్నీ చూసి ఆ ఇలా ఉ మేం తెసుకొని మళ్ళీ తిరిగి అంటే కొన్ని మాకు నచ్చినయి తీసుకొని వచ్చామ అందులో షా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అని వన్ షాపింగ్ మాల్ అని అందులో వెళ్ళి చూసి వచ్చాము చాలా బాగున్నాయి అందులో బట్టలు ఉమ్ అలా స సమరు కాబట్టి అట్లా వెళ్లేేసి వచ్చాము చూడ్డానికి
మీకు ట్రావెలింగ్ లో ఎటువంటి వాహనంలో వెళ్ళడం అంటే ఇష్టం అండి
నాకు ఎక్కువగా ట్రైన్ లో వెళ్ళాలంట ఇష్టము దాని తర్వాత కార్ లో ఇంకా అప్పుడప్పుడు ఫ్లైట్ ఎక్కాలని కూడా ఇష్టం విమానం ఎక్కాలని కూడా ఇష్ ఇవాం కానీ ఇంకా అప్ప అంత వరకు మేము వెళ్ళలేదు ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ టైం నేను ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కినప్పుడు కొంచెం భయం వే సింది ఆ మేము మాక్ ఫ్రెండ్ నేను కలిసి హైదరాబాద్ కి ట్రైనింగ్ కోసం వెళ్ళాము ఆ వెళ్తూ ఉంటే ఫస్ట్ టైం నేను ఎక్కినప్పుడు నాకు ఫస్ట్ సీట్ దొరకలేదన్నమాట అయితే నిలబడి ఉంనాను నిలబడి ఉన్నాను లేదే కదులుతుంటే కొంచెం ఇట్లా ఊగిన టైపు గా భయంగా అనిపిస్తుది కొంచెం అంటే మామూలుగా మనం ఇంచనే ఇట్లా మామలుగా నిలబడ్డట్టే అనిపిస్త కగని అది ఇట్ల ఇట్ల కదులుతుంటే కదిలినట్టు అనిపిస్తుది మా ఫ్రెండ్ మా ఫ్రెండ్
ఇ మాత్రనప్పుడుకని అట్లా
అవును అవును భయపడ్డట్లా ఇట్లా వాటర్ పక్కన వాటర్ కానీ ఇంకో పక్ కన ఇంకో ట్రైన్ పోతాంటే కూడా కొంచెం భయం అనిపిస్తది ఎందుకంటే ఇది ఎంత స్పీడ్ పోతుందో అది కూడా అంతే స్పీడ్ పోతే కొంచెం భయం అనిపిస్తుంది ఇగ మా ఫ్రెండ్కి సీట్ దొర్ కింది మా ఫ్రెండ్ లేసి నేను భయపడుతున్నా అని నాకిచ్చేసి ఆమె నిల పడి నన్ను కూర్చోబెట్టింది అప్పుడు చాలా ఫస్ట్ టైం ఎక్కినాం కాబట్టి చాలా సంతోషంగా ఎంజాయ్ చేసుకుంటు వెళ్ళొచ్చాం వెళ్తూ వెళ్తూ అన్ని చూస్తుంటే చెట్లు వ తర్వాత చెరువు పులు పొలాలు ఇవన్నీ చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిచింది ఉ
నాకైతే ఇలా అంటే బయటికి వెళ్ళలంటే ట్రైన్ లో ఇలా కాకుండా సోలోగా బై బైక్లో వెళ్ళడం అంటే చాలా ఇష్టం అండి
అవునండి బైక్ లో ఎళ్తే ఏము ఆ బైక్ లో ఎళ్ తే ఎందుకట్లా అంటే మీకు అట్ల బై మిన ఎళ్తే చాలా మంచిగా అనిపిస్తదఎమో
ఇక్కడన్న బైక్ లో వెళ్ళి ఎక్కడన్నా క్యాంపింగ్ చేయ్యాలని ఒక డ్రీమ్ అండి
ఆహ అలా ఉంటదా మీకు వెళ్ళారా మరి అట్లా ఎప్పుడైనా
అంటే బైక్ లో అయితే వెళ్తుంటాను గని చాలా ట్రావెల ట్రావెల్స్ కే అంటె ఇంతవరకు క్యాంపింగ్ అలా చేయలేదండి ఎక్కువగా ఎక్కడ
ఆ
అంటే ఎక్కడికైనా వెళ్ళ జస్ట్ ఉర్నే ఒక టూ త్రీ అవర్స్ అక్కడ టైమ్ స్పెండ్ చేసి వచ్చేయడం అండి
అవునా అండి
ఇంకా నాకు ఫ్రెండ్స్ తో పాటు ఎక్కడైనా మౌంటైన్స్ కి ఫారెస్ట్ ఏరియాస్ కక్కడికి వెళ్ళి అక్కడ నైట్ క్యాంపింగ్ చెయ్యల్లని ఇష్టమండి బాగా
అవునాండి ఇంకా ఎప్పుడైనా దావి టెంపుల్స్ కానీ వెళ్లారా
మేము రీసెంట్ గా కనకదుర్గ టెంపుల్ కి వెళ్ళామండి ఫ్యామిలీతో పాటు ట్రైన్ లో
ఊ అక్కడ ఏం చేస్తరండి
అంటే ట్రైన్ లోనా లేదా టెంపు లోనా అండి
ఆ టెంపుల్కి వెళ్తారు కదా అక్కడ ఏం చేస్తారు మీరు వెళ్ళి
ఆ మామలురునే దేవుని దగ్గర దేవునికి పూజ చేపియడం
ఆహ
అ విజయవాడలో ము వెళ్ళామండి
ఆహా ఒకటి విజయవాడలో టెంపుల్ అంటే భద్రకాళి ఉంటది ఇది కనక దగ్రా దుర్గానే అంటే మీరు వెళ్ళింది ఏంటిది
కనకదుర్గ టెంపుల్కి వెళ్ళామండి
ఆహా భద్రకాళి టెంపుల్ కూడా విజయవాడలో ఫేమస్ అని అంటారు కదా
ఏమోండి ఈసారి ఎప్పుడన్నా కుదిరితే అక్కడికి వెళ్ళాలి
అని అంటారు మీకు అక్కడ ఐడియా ఉంటది కదా మీకు
ఆ మేమైతే కనకదుర్గ టెంపుల్కి వెళ్ళామండి
ఆ ఎట్లా వెళ్లారా బస్సు లో వెళ్ళారా
ట్రైన్లో అండి
అవునా మీకు దగ్గర్లోనే ఉంటదా ఇవిది కనకదుర్గ టెంపుల్
మాకు ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ అలా ఉందండి
అవునండి
మాకు నైట్ మొత్తం జర్నీ పట్టింది
ఆహా ఒక రోజు సగం డే సగం రోజు అంతా జ జర్నీ చేశారు
ఆ అవునండి
ఉహు మరి జర్నీలో మీరు ఏం ఫుడ్ తీసుకున్నారు అంటే వెళ్ళడం రా ఆ ట్రైన్ లో అంటే పడుకు న్నారా ఏ సాంగ్స్ విన్నారా లేకుంటే ఎట్లా ఫ్యామిలీతో
ఫ్యామిలీతో వెళ్ళామండి చిన్న పిల్లలు ఉన్నారు ఇద్దరు
ఆహా వాళ్ళతో వాళ్ళతో ఎంజాయ్ చేసుకు
అవుండి అలాగే ఇంకా చె అంటే ఫుడ్ అయితే మేము ఇక్కడి నుం చే తీసుకువెళ్ళి ఏంటిమండి ఒక పూట కల
ఆ అలా తీ అలా తీసుకొని వెళ్తేనే మంచిది
ఇంకా చిన్న పిల్లలు ఉంటారు కదా ట్రైన్ లో ఎటువంటి ఫుడ్ వస్తుందో
మీరిప్పుడు ప్రయాణం చేస్తూ ఉంటారు కదా అప్పుడు వాటరు మీ ఇంటియే తీసుకెళ్తారా బయట బాటిల్స్ కొనుకుంటారా
మేమి ఇక్కడి నుంచి టూ లీటర్స్ బాటిల్లో మజ్జిగ తీసుకు వెళ్ళంటమండి
అవునండి అట్లది అంటే బయటకున్న వాటరు అందరికి పడక ఏమేస్తుందంటే జలుబు ఆ తర్వాత ఫుడ్ పాయిజన్ అనేది జరుగుతుండి ప్రయాణ ప్రయాణాలు చేసేటప్పుడు
అవును అంటే మనకి టూ డేస్ ఇచ్చారు ఇక్కడ వాటర్ తీసుకువెెళ్ళడానికి కాదు కదాండి
అవును కానీ ఇప్పుడు సీల్డ్ వాటర్ సీల్డ్ బాటిల్స్ అంటే ఓకే కానీ అందరికి ఇప్పుడు పిల్లలు ఉన్నారురను కొండి పిల్లల వరకు మాత్రం మన వాటరయే తీసుకెళ్ళాలి
అవునండి
మనం పెద్దవాళ్ళం కాబట్టి కొంచెం బయటియి తగ్గినా కూడా కొంచెం మనం కుంటాం గాని పిల్లలకి జలుబు అతుంది కదా వాళ్ళ మనం వాటర్ తీసుకొని తీసుకొని బయట వాటర్ తాగాలంటే
అవునండి
ఉమ్ ఇంకా
మీకు తెలిసిన సమాచారం మాకు అందజేసినందుకు ధన్యవాదాలండి